బాగున్నామండి మీరు బాగున్నారా
ఏందండి డిస్టర్బెన్సు సౌండ్ ఏదో వస్తుంది
ఆ ఇప్పుడు రాదులే అండి
ఆ అదేనండి ఇందాక సౌండ్ వచ్చింది
అండి కొంచెం డిస్టర్బెన్స్ నుంచి తగ్గ దూరంగా వచ్చానులేండి
ఆ అవునండి
ఆ చెప్పండి
ఊ ఇంకే ఇంకేంటండి ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగున్నారండి
బాగున్నారండి
ఆ
మ్ చెప్పండి ఏమి అండి
ఊ ఏమో అండి ఇగ, అంటే ఏదో గలాట జరుగుతూంది, యాక్చువల్గా ఆటో వాడు అక్కడికి వచ్చేసాడు రోడ్డు మీద పెట్టాడని ఎవరో గుద్దేశారు
గుద్దేశరా అండి
అలా ఏ గొడవ అది మీ ఫోన్ లో ఇన పడుతుంది అ ఉంటా
అవునా ఉహు
ఊ
ఎందుకండి ఇలా ప్రతిదానికి గొడవలు ఎసుకోవడం
ఇ అంటే అక్కడ ఆ చె తెలిదండి ఒక్కొక్కరు ఎలా ఉంటారో ఏందో అనేది మనకు తెలియదు గదా ఊ
మనం చెప్పలేము ఏ టైం ఎటుంటుందో ఊ ఉ
ఉ ఇంకా చెప్పాలండి
వా ఏం లేదండి చెప్పడనికి ఏం లేదు చే ఓకేనండి హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినపడుతుందండి
ఆ ఆ వినిపిస్తం అ
ఆ అంటే ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుతున్నామండి
ఊ డబ్బులు గురించి
ఊ డబ్బండయ అంటే ఈరోజు నేను టాపిక్ గురించి మాట్లాడాలనుకుం అవునండి
ఆ చెప్పండి
ఇప్పుడు మార్కెట్ ఉంది కదండి అంటే వాటి వాటి వాటిలో కూరగాయలు ఏవేవి తీసుకొని వస్తారు తర్వాత ఏవేవి ఏ రోజుల్లో వండుతారు అవే మో కొంచం వివరించగలరా
అది మీరు వివరిస్తే నేను తెలుసుకుందాం అనుకుంటననండి మీ
ఆ మేమైతే ఆ మేమైతే మా దగ్గర్లో ఒక లోకల్ ఒక మార్కెట్ ఉందండి అంటే త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది
కొంచెం దూరంగానే ఉంటుందండి
ఆ దూరం అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ అక్కడ మేము అ ఆ మాములుగా జనరల్గా వెహికల్ లొ వెళ్ళిపోతాము. వెహికల్ లేనప్పుడు ఇంక మేము ఆటో పట్టుకొని వెళ్తాము.
ఆటోకి ఛార్జ్ ఎంత తీసుకుంటారండి అక్కడికి
ఆ ఛార్జ్ ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి. పోను ట్వంటీ రాను ట్వంటీ అండి ఫార్టీ రూపీస్ అవుతుందండి. ఫస్ట్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తే మ్ కదండి ఆ స్టార్టింగ్ వీళ్ళు నెల్లికాయలు తర్వాత టెంకాయలు, నిమ్మకాయలు, ఆకు, వక్క
ఉ
తర్వాత పువ్వులు అవి అమ్ముతారండి అయి కావు వంటె తీసు కోవచ్చు మళ్ళీ స్టార్టింగ్ కొన్ని షాపులు ఉంటాయి ఆ షాపు లో ఏమంటే ఇప్పుడు దేవుడు సామాన్లు ఉంటాయి కదండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్ కావిడెత్తుతామండి తర్వాత దేవుళ్ల కి పూజించడానికి కొన్ని అదే పన్నీర్ లు తర్వాత కడ్డీలు తర్వాత ఈ ఒత్తులు దీపం నూనె ఆ సమిదలు తర్వాత సిరిధాన్యాలు, నవధాన్యాలు
హు
ఆకులు వ వక్కలు, టెంకాయలు, కర్పూరము, అగరవత్తులు అన్నీ అమ్ముతా పసుపు, కుంకము తర్వాత ఇవన్నీ అమ్ముతారండి.
తర్వాతండి
తర్వాత వచ్చి మళ్ళ కొద్దిగా ముందు కిందకి అమ్మ ఎరగడ అవి అమ్ముతారు ఎరగడ్లు టమాటాలు తర్వాత ఆ
అ ఇంకా అండి ఇలాంటివి చాలా అమ్ముతూ ఉంటారా మా సైడ్ కూడా చాలా అమ్ముతూ ఉంటారు
హ
ఉ ఇంకానండి ఉ అంటే ఇక్కడ మా చె ఉ ఇక్కడ చెట్లో చాలా వరకు మా న చెట్లో చాలా వరకు పురుగులు ఉన్నాయ నసపురుగులు లాగా ఉన్నాయి అవి
ఆ నసపురుకులు కాదండి ఆకుపురుగులు అవి అవి జనరల్గా ఏం జనరల్ గా ఏమంటే ఇప్పుడు ఆకులు రాలిపోతాయి కదండి కాలము అప్పుడు ఆకులని రాలిపోయేసి కొత్త ఆకులు చిగురిస్త లేతాకులు అప్పుడు పురుగు వచ్చి పురుగు పడి ఆ పురుగు ఆకులన్నీ తినేస్తదండి
ఆ
తినేస్ అవి ఏం చేస్తాయంటే ఒక లార్వా లాగా ఫామ్ అయి ఆ తర్వాత వచ్చి బటర్ బటర్ఫ్లై బటర్ఫ్లై అవున అవునండి బటర్ఫ్లై అండి ఆ విధంగా తయారవుతాయండి
ఏమో చూసాను అ స్పర్గ లాగా అనిపించాను నాకైతే
అదే నస పరుగులు ఏం కాదండి కాకపోతే బటర్ఫ్లై లాగా ఫామ్ అవుతాయంండి
అహా పోని లెండి వాటర్ఫ్లైస్ అయితే చాలా బాగుంటాయి కానీ పురుగులే కొంచెం ఇదిగా ఉంటాయి
అవునండి
ఉమ్ అనీ తప్పదు కదండి ఇంకా పురుగులు మనం ఏమి చేయలేము
అవునండి అంటే అవి ఎక్కువగా ఆకులు తినేస్తాయండి బోర్డిగా అయిపోతా ది మళ తర్వాత కొత్తాకులు చిగిరిస్తాయి
ఉమ్
ఆ మలి రెండోసారి ఆకులన్నని తినేసిన తర్వాత రెండోసారి ఆకులు వస్తయి నండి అప్పుడు బాగా వస్తాయండి మొదటిసారి చికరించిన ఆకులను పురుగులు తినేస్తాయండి
ఏ చుట్టే నా అంతేనండి
జరుగుతుంటయి నేను ఎస్పెషలీ కానక చెట్లకైతే అబ్జర్వ్ చేశాను
ఉమ్ మునగు చెట్లకుకి కూడా నస్పురుగు నస్పురుగులు కూడా ఒక బటర్ఫ్లై అంటారా
పడుతూ ఉంటాయండి నాస పొరుగులు
ఆ అదేనండి ఆ నచ్చపురుగులు కూడా బటర్ఫ్లై లాగా తయారవుతాయా అంటున్నా
అవునండి అవి కూడా తయారవుతాయని విన్నాను కానీ ఎగ్జాక్ట్ గా నాకు తెలియ సమా చారం
ఆహా
అదేనండి విషయం
అదే ఈ నచ్చపురుగుల వల్ల రసపురుగులు పట్టు పురుగు ఏదో చేస్తసి పట్టు పురుగుల వల్ల ఏదో దారాలు అవన్నీ వచ్చి వాళ్ళు చేసుకుంటారు కదండి మామూలుగా ఏమండి శారీస్ అవన్నీ ఆహా పట్టుకురలు పట్టు పట్టు పురుగుల గురించి అడుగుతున్నానడి మిమ్మల్ని
ఆ పట్ పట్టు పొరుగుల వచ్చి ఆ విజయాన్ని గా వచ్చి పల్లెటూరు సైడ్లు పెంచుతార
అవన్నీ వేస్తారు కదా దానికి మేత
ఏందండి
మల్బరి ఆకులండి వాటికి మేత
అవునండి వాటికి ఆహారంగా మలబరి ఆకు పనిస్తారు
ఆ
ఆ వాటిని జనరల్ గా ఏమంటే అదేదో తడికిల్లాగుం ఉంటాయండి వాటిని తయారు చేసుకుంటారు ఫస్ట్ ట్ ఈ మలబరి మల మలబరి తోట అవునండి మలబరి తోట వేస్ తరు
అది ఆ పురుగులన్నీ చూస్తే వాళ్ళు కొంచెం ఏం అనిపిదాఅండి పట్టుకోవడం ఇట్ల ఉంటదిగా
అంటే పట్టుకోవడం అవేమి అనిపించవండి అవి ఏమి చేయవు అవి వాటికి ఏమంటే మేత చిన్న చి చిన్న ఆకులుగా కట్ చేసి వాటికి వేస్తారండి అవి ఆకులు తిని బాగా పెరుగుతాయి
హ్మ్ అందువల్ల పట్టు అనేది క్రియేట్ అవుతుది
టైం తర్వాత అవి ఏం చేస్తాయంటే వాటి చుట్టూ ఈ దారాలు దారాలు పోగులుగా తయారు తయారయ్యి పట్టుగా అంటే ఒక గుడి లాగా తయారు చేసుకుంటుందండి. తనుకోరి దాంట్లోనే చచ్చిపోతుందండి. ఈ పురుగు
ఊహూ అవునా అండి
హ్మ్ అప్పుడు వాళ్ళు ఆ గూడుని తీసుకు కెళ్ళి మార్కెట్ లో విక్రయిస్తారండి కేజీ ఎంత అని చెప్పి వాటిని మళ్ళా ఏదో వేడి నీళ్లల్లో బాగా ఉడగబెట్టి దాని నుంచి దారాలు అనేది తీస్తారండి, అదే నూలు దారం అంటారు పట్టు
ఆహా
మ్
అవునా అండి ఇక్కడ ఒక పురుగులు నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి అది ఆకుని ఎంత బాగా ముడుచుకుంటుందంటే అంత బాగా ముడుసి పెట్టుకుంటాంది అది
అవునండి. వాటికి నోటి ద్వారా లార్వా వస్తుంది కదండి అంటే అద కా దారం లాంటిదండి దాంతో ఆకును బాగా ముడిపిచ్చేస్ అంటే ముడుుకునేటట్టు
ఓహో పురుగులు కూడా ఎం ఇదండి. కదండి.
అవునండి.
స్ప్రింగో లో అది బిహేవ్ చేయడము చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుందండి. నాకైతే
హ్మ్ అవును
ఏమో అనుకు కున్నాను కానీ పురుగులు
ఆ
చాలా ఇది గానీ ఇంకా ఈ పురుగుల గురించి
అంటే అవి మా సైడ్ ఉంటదండీ జీవన విధానం.
హ్మ్ అదెలెండి ఎంత బాగా ఆ దారంతోనే అవి బాగా చేస్తా అవునండి చానా ఆశ్చర్యంగా ఉంది నాకైతే నేను ఎప్పుడు పురుగులన్ అంతగా అబ్జర్వ్ చేయను నాకు చాలా భయం వళ్ళు జలిపరిస్తూ ఉంటంది చాలా భయపడుతూ ఉంటాను
దేనికండిమ్
అలాంటిది పురుగులు ఎంత బాగుం ఏమ్ చేస్తున్నా చూడన్నా
ఉమ్ అవునండి అలాగే మరీ పురుగులు అ వాటి ఏమే చేయవండి అవి ఆకులు మాత్రం తింటాయి.
ఏందండి
అవి ఆకులు మాత్రమే తినేస్తాయి. తర్వాత ఒక లార్వ లాంటిది ఒక గూండా కట్టుకొని ఆ చెట్టుకు వేలాడి బటర్ఫ్లై గా తయారవుతాయండి.
ఊమ్ అవునండి
అది పురుగు రొండో జన్మ అంటారు.
ఉ
అదే విషయం అండి ఇంకా చెప్పాలండి అంటే ఇప్పుడు మీరు ఏ చటన్ అబ్జర్వ్ చేశారండి
ఇప్పుడు కానుగ చెట్టు దగ్గరే ఉన్నానండి మా ఇంటి దగ్గర ఒక కానుగ్ చెట్టు ఉందన్ మాట్ ట సో అది ఆకుని ఎంత బాగా దాన్న బెండ్ చేస్తుందంటే చూస్తున్నానండి చాలా ఆశ్చర్యంగా ఉంది వాటికి ఎంతా బాగా అది బెండ్ జేసుకోవాలి ఇళ్లులావు ఉండాలని ఎంత బాగా తెలుసు అండి వాటికి
ఉ అవునండి అవునండి
ఉహు
ఉ ఇంకేంటండి తర్వాత కలుద్దాం అండి
సరేనండి
సరేఅమ్మ మళ్ళ నెక్స్ట్ కాల్లో చూద్దామండి ఊమ్ ఓకేనండి